హలో హాయ్ అండి హాయి మా ఎలా ఉండారు బాగుండారా
ఆ బాగున్నాం మండి
ఆ బాగుండమండి
ఏం చేస్తున్నారు టిఫిన్ అయిందా
టిఫిన్ అయ్యింది ఏ తాగ్యాము
ఎంత మాత్రం
ఏం చేస్తారు లే తెల్లార్తి ఇడ్లీ చేసాము ఇడ్లీకి చట్నీ చేసాము ఈ స్కూల్ కి పంపించాము
ఎంత మంది అండి పిల్లలు
ఒక బాబు ఒక పాప
ఓకే స్కూల్ కి వెళ్తారా సిస్టర్
ఆ వెళ్తా ఉండారు మా
ఏ స్కూలు
క్రస్ అండ్ హైస్కూలు
క్యారీజ్ ఇచ్చేసారా వెళ్తారా మీరు తీసుకుని
ఆ వెళ్ళను వాళ్ళకి క్యారేజ్ కట్టిచ్చేసాము తల్లారితనే
హలో ఫుడ్ మీరు ఏది బాగా ప్రిపేర్ చేస్తారండి
బిర్యానీ చికెన్ పగోడా లాలిపప్పు అన్ని బాగా చేస్తాం రసం సాంబార్ పొరలగడ్డ తాలింపు ఉమ్
మీ పిల్లలు బాగా ఇష్టంగా ఏం చేపించుకొని తింటారు అక్క
చికెన్ బిర్యానీ అయితే బాగా తింటారు
ఒకే ఏఎస్ క్రిస్ంట స్కూలా లంచ్ బాక్స్ పెట్టిచ్చేసారా మీరు తీసుకుని వెళ్తారా
ఆహా మే ఆహా మేము తీసుకొని పోము వాళ్ళకి పెట్టిచ్చేస్తాం వ్యాన్ లో వెళ్ళిపోతారు వాళ్ళు ఆరు గంటలు కి అటా తిరుక్కొని వస్తారు
లంచ్ కి ఏమి ఇచ్చారు సిస్టర్
పప్పు అప్పలాలుయ్యే ఎపుడిచ్చాము
ఏమ్ మీకు ఎ దేవుడు అంటే ఇష్టం అండి
నాకు దేవుడు అంటే శివుడే నాకు ఇష్టం
వెళ్తారా గుడికి
సోమవారం అయితే తెల్లారితో అయితే పోను తెల్లారితే పని ఉంటుది సాయంత్రం అయితే పోయేసి వస్తాము
ఎవ్రి మండే వెళ్తారా ప్రతి మండే వెళ్తారా ఆ ఓకే మీకు దగ్గర్లో ఉందా గుడి
ఆ దగ్గరలోనే ఉండ కొంచెం కొంచెం దూరము ఒక పది నిమిషాలు వెళ్ళొచ్చు గుడికి
ఎప్పుడన్న బీచ్ కెల్లారా
బీచ్కి ఆ పోయిండాము చెన్నై బీచ్ అయితే బాగుంటది ఆడవ రెండు సార్లే పోయినాము మళ్ళీ పోవాల అనుకుంటాండాము ఎప్పుడు తో కుదురుతదే తెలీదు మా ఆయన తొట్టుకొని పోవాలా ఎప్పుడు తొట్టుకొని పోతాడు ఇంకా అప్పుడు పోత్తం
పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి సిస్టర్ బీచ్ లో
ఆ బాగా ఆ బాగా ఆడుకుంటారు బీచ్ అంటే ఇష్టమే కదా అందరికి బాగా ఆడుకుంటారు పిల్లకాయలు పోతే ఒ ఒకఫ్ అదే ఒక అర్ధ గంట ఒక అ గంటలో బాగా ఆడుకుంటారు
ఉమ్ మూవీస్ ఏమైనా చూస్తారా సిస్టర్
మూవీస్ అంటే మేము తమిళ తమిళ్ లో చూసుకుంటాము మూవీస్ అంటే తెలుగులంతా చూడము ఎక్కువ తమిళైతే కొంచెం బాగా చూసుకుంటాం
తిరుమల టెంపుల్కి వెళ్ళారా
ఉమ్ తిరుమలాకు పోయి ఉండను మళ్లి
ఫేమస్ టెంపుల్ కదా తిరుమల
ఆ పోయి ఫేమస్ పోయి ఉంటాము రెండు మూడు సార్లు దక్కర్లేదులే చెన్న సార్లు పోయి ఉంటాము తిరువణమలి పోవాలనుకుంటడాము కానీ ఎప్పుడు పోవాలని తెల్లే ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో అప్పుడు పోయేది తిరు తిరువనామలకి
తిరువనామలకి శివయ్య
ఉమ్ శివయ్యా
ఉమ్ కే పండగలు ఏవి బాగా చేస్తారు సిస్టర్ మీరు ఊర్లో
అది దీపావళి చేస్తాము పెద్ద పడుగలు కాని బాగానే చేస్తాము అవు దరిమేది పెద్దోళ్ళ గుడలు పెట్టుకునేది బానే చేస్తాం మూడు రోజులు ఆ తమిళ్యన్స్ ఎక్కువ పెద్ద పండుగనే బాగా చేసేది ఆ మా ఫ్యామిలీ మొత్తం తమిళ్యన్స్ ఏ
అంతా ఇక్కడే ఉంటారా మీ దగ్గరే జాయింట్ ఫ్యామిలీయా
ఆ ఇక్కడే ఉంటా అంటే చిన్నప్పటి నుంచి వచ్చేసిన్నారు ఇంక అప్పట్ నుంచి మా ఆయనకు ఒక సంవత్సరం ఉండగా వచ్చే సినారు మా ఆయన గ నలభై మూడు నలభై నాలుగు అవుతండది అప్పట్ నుంచి ఇక్కడే మొత్తం అత్త మామ ఇంక మర్ది అంతరూ ఇక్కడే ఇంకా ఊరంతే ఏం లేదు పోవడము ఒక రోజు ఉండడము రావడం అంతే
మీకు ఇష్టమైన ఫుడ్ ఏం సిస్టర్
నాకు ఇష్టమంటే సాంబార్ మునకాయ సాంబార్ వంకాయ సాంబార్ రసము ఇంకా అదే ఇష్టం
ఫెస్టివల్స్ కి ఊర్కెల్తారా
ఆ అంటే అంతా ఇక్కడే ఇక్కడే ఇక్కడే ఊరి కంట పోయది ఏం ఉండదు
ఓకే సిస్టర్ బాయ్
ఏం మాట్లాడవచ్చు కదా ఇంక ఎందుకు పెట్టేస్తా ఉండారు మీరు
చెప్పండి
మా ఊర్లో మా అంటే మాది చెన్నై సైడ్ అండి
ఓకే
ఒక అబ్బాయికి మాత్తలూరుచ్చి తిరుపతి మామూళ్ల ఊరు అచ్చి చెన్నై సైడు అంటే ఆ అబ్బాయికి పెళ్లికడుక్ పెళ్లికతురు లేద అనేసి చూసాము చూస్తే పదిఐదు సవసరాలు బంగార్ ఎస్తా ఉండారంండి నేనే చూసి పెళ్లి చేస్తా ఉండాను పదైదుసార్లు బంగార్ కట్నము
ఓకే
కట్నం బాగా ఒక రెండు లక్షలు లక్ష రూపాయలు దాకిస్తా ఉండారు స్కూటీ ఎత్తిస్తా ఉండారు
ఆ మీరే కుదిరిచ్చారా
ఏవండీ ఆ మేమే చూసి చేస్తా ఉండమండి అంటే అబ్బాయికి నుప్పై రెండు అయిపోయింది వయస్సు అమ్మాయి ఎక్కడ దొరకలేదు కాబట్టి మా బంధువుల చూసి పెళ్లి చేస్తా పెళ్ళి చేయాలనుకుంటాండం కానీ కుదిరింది అంతా కుదిరింది నిశ్చయతార్థంంగాని వచ్చే నెల ఐదో తేదీ నిశ్చేతార్థము
ఓకే ఆ
పోవాలనుకుంటాండమండి
హలో చెప్పండి సిస్టర్
ఆ ఓకే
ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఖాళీయా
ఆహ ఖాళీగా ఏం లా బిజీగా టైలరింగ్ జాయి బ్లౌజ్ లో అవంతా కుట్కుంటా ఉండము
ఆహ
ఉమ్
బట్టలు ఉతకడం పనులు ఉంటాయి కదా పిల్లలు ఎళ్ళిపోయిన తర్వాత
అవునండి ఇది అంత తలత అయింది
ఉహూ లంచ్ ప్రిపేర్ చేస్తారా
ఆ లంచ్ చేసుకోవా చెయ్యాలా
లేచల్ల ఆ ఏం చేస్తారు లంచ్ కి
లంచ్ కా అదే పప్పు చేసాము పప్పు చేసేసి అప్పలళ్లుు ఎయించి పెట్టాము పిల్లలకు
హ అన్నా చేయించలేదు రేపు ఇత్ ఇచ్చామా ఎల్లుండి ఆస్తారా లేదా ఫోన్పే చేస్తారా ఆ
ఇంకా చెప్పండి ఇంకా ఓకే బాయ్ అండి సరే సరే బాయ్ బాయ్ కట్ చేసినా